స్ నా
ఏం లేదూ మా ఫ్రెండ్ ఒకటి కలర్స్ వేసేది తెచ్చింటే నేను వేస్తునా
ఊహూ ఏం పిక్చర్ ఏంది
ఆ
ఏం పిక్చర్ రాస్తున్నావ్
ఏం పిక్చర్ వేయట్లే పిక్చర్స్ వేసేకి రావు గానీ కలర్స్ వేసి గుస్సి పిచ్చి
కలర
అదే మామూలుగా చిన్న పిల్లలూ లర్న్ అండ్ కాపీ కలర్ అని ఉంటది. గదా బుక్కు తెచ్చింది మా ఫ్రెండ సో అవి ఎస్త్ ఇంకా ఇప్పుడే ఓపెన్ చేసా ఇది ఏదో మెయిల బాక్స్ అని ఉంటది చూడు. దానికేస్తున్న
ఒకే మా రూమ్ ఏం లేద్ నిద్రపోవాలికా ఫోన్ చేశావని మాట్ ట్లాడుతున్నాను
అవునా పడుకోలే ఇంకా అయితే అసలూ.
ఏం కాదులే మాట్లాడు కొన్సేపు
నిద్రొస్తాందంటే చెప్ ప్పుమళ్లి
లేదు లైట్స్ ఆఫ్ చేస్ తే ఇంకొక అమ్మాయి వ లైట్స్ అన్ని ఆన్ చేస్తా ఆమెక్ కరెంట్ బిల్లు రాని.
అవును కదా మీ ఆంటీ ఏమో బలస సతాయిస్తుందంటనే
హ్మ్ ఆమట్లే ఉంది అందుకే మేము ఇట్లే చేస్ స్నమ్ ఆమ రివెంజ్ తీర్చుక్ కుంటుందేమో నాకు అర్థం కావట్లా మధ్యాహ్నం తిన్నీకి వెళ్లట్లే అని చెప్పి సాయంత్రం కూడా అదే పే, మధ్యాహ్నం ఎందుకు వెళ్ళట్లేదు బాగోట్లేదని ఎల్లట్లేదు మరి సాయంత్రం అదే, పెడతెట్లా
ఆమెకీ నేన్ చెప్తున్నా చూడు ఆమెకి అదొకటి ఉంటది గదా దాంట్లో పోయి కంప్లైంట్ చేద్దాంప.
హ్మ్ ఏం చేయలెం ఏవంటే తీసేస్తమ్ వెళ్ళిపోతాం అన్
వెళ్ళిపోతే ఇప్పుడు అట్లాంటప్పుడు ఎల్ పోతన అని ఫీజు తీసుకోకుండున్నావా హ్మ్ నీ పక్కన పొట్టినూడిల్సుంది చు తుడు
ఆ ఆమెమ్ చేయలేదు అమ అమ గొంతంతా మనముందే క్యా క్యా క్యా అని
హ్మ్ ఇందన్నాన అది అసల్ నాకర్తమే కాల ఆమెది ఓరక్షన్ చేసు ఆంటీ
అదే మా అమ్మ వాళ్ళు ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్లో ఉన్నారు చెప్పా నేను వస్తాను రండీ అక చాపమాక్కడ్ ఒకలాగా చెప్తే అక్కడికి రామ్మంటార్ అనమాట ఇంక మీరే ఇంటికొచ్ చేయండి పోయిన సార్ కూడా అంతే చేశారు నే ఇంటికి వచ్చినప్పుడు ఎవ వ్వల్లేరు వచ్చ పోప్ ప్పులు కారాలె తిన్నా ఈసై నచ్చ నాకు వండి పెట్టండి నాలుగు మంద పడిపోయిందండి ఎళ్ళ రెండు రోజులు ప్రశాంతం తిని రావాలని ఉంది అట్ల చేస్తుందీమ
హ్మ్ ఎందుకు అట్ల చేయడము మళ్ళా హాస్టల్ ఫీజ్ నేను వెళ్ళింటె ఏమని తెలుసామే. పైకెళ్తే క్లాత్స్ ఆరేసింటే తీసుకొద్దామని వెల్న ఇమ్మనింది ఆ మ్ ఆంటీ మాకు నైట్కి రైస్ చేయొద్దండి మేము దోశ చేసుకొని తింటాం మార్నింగ్ తినలే కదా అనీ చెప్తే ఆ రైస్ కూడా కొంచెం తీసుకెళ్ళండి అనింది సరేలేని చొప్ప అని వెళ్ళి మా ఫ్రెండ్ వెళ్తే ఏం చేసింది కొంచెమే దోశపిండి ఇచ్చిందంట
ఉమ్మ్
ఏమన్ అప్పుడు బాగా చేస్తుండే ఎందుకు మా ఫ్రెం నేను చెప్న్నాడు మా ఫ్రెండ్స్ వర్క్ చేసినారు ఫుడ్ కుక్ చేసినారు అని
ఉమ్ ఆమె దిమోఅయిపోయిందులే ఇంకా ఆడికెళ్తారు ఇలా
ఆ అప్పటి నుంచి ఎక్కువ అయిపోయింది ఆమె ది
ఉమ్మ్ ఉమ్
ఎందుకో ఏమో అర్థమే కాద అయమ్మా
ఆమె కొంచెం ఇప్పుడు ర్యాష్ గా మాట్లాడ్ టమ్ స్టార్ట్ చేసింది
ఆ మేము మార్నింగ్ మా ఫ్రెండ్ ఇది మేము వెళ తినలేదని వెళ్ళింటే దోసడి అడిగింటె ఏమనింద నారా టాైంకుల మూడు దోశలు ఉన్నాయి ముగ్గు ద్రికి ఒక్కొక్కటియ అంట
ఆ చిన్నపిల్లలు కదా ఒక దోస తినా గానే నిండిపోయద్ది
ఉమ్మ్
ఒక దోస నను తిని అలా సర్దుకొని ఉంటాను నాకు ఆర్త్ ర్ధం కాదు
తిన మను
అంతే ఏజోచ్చి చింది అర్ధం కావట్లేదు ఇప్పుడు ఒకరుని నడుపుతున్నప్పుడు వాళ్ళు బాగోకులు అన్నీ చూచ్ చూసుకోవాలి చూసుకోలేనప్పుడు అసలు నడపకూడదు
వాళ్ళ కోడలు ఉందమ్మా వేస్ట్ ఎందుకుందో నాకు అర్థం కాలా
ఉమ్ ఎవరు చిన్న కోడ్లా
ఆ
మీతోనే వండిద్దాం
ఆ ఉంటది మాతోనే ఉం ంటది ఏ మాట్లాడ్తదో ఆన్మ
అన్ని తీసుకొలి చెప్పిద్దా
చెప్పిద్ది అనుకుంటాను ఆ తెలిసి చెప్పకుండా ఏమి ఉండదు కదా
హ్మ్ అంతలే ఫ్యాలీ ఫ్యామిలీ
ఎంతైనా వాళ వాళ ఓటే కదా హ్మ్
ఉ ఇందాక నిద్రపోతుంటే మ్యాచ్ గెలిసారా ఓ తపస్ వేలస్తానే ఉన్నారు మళ్ళ ఏం డోర్ తీసి ఉంచేసరికి అది తెలియదు ఎప్పుడు ఓపెన్ అయిందో దోమలన్నీ లోపలికి వచ్చేసాయి
అవునా ఆ కుట్టేస్తే చాలా
గీరుకుంటనే ఉంది చాలాసేపు దాకా అంది మరు మా అమ్మాయి బయట వచ్చినప్పుడు డోర్యటం మర్చిపోయింది
క్రీమ్ అప్లై చేసి పోయదేనా
కుడతానే ఉన్నాయ్ ఇంకేం క్రీమ్ పెరి సది
దుర్దలాగా లేకుండా
అ పోయిందిలేపోయింది చాలసేపోయింది పక్క రూంకొచ్చా హ్మ్
ఇంకా మాస్త్ పెట్టావ్ కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఏం పెడతాడంటే నేను వెంటనే రిప్లైస్ ఇవ్వను కొన్ని కొన్ని మందికి వస్తది చూస్తది వెళ్ళిపోతది వస్తది చూస్ ఇడు
నేం కూడా అంతే హ్మ్ ఒక్కళకే హ్మ్
రిప్లేస్ ఇయలే మన వా మనకంటూ కొంతమంది ఉంటారు వాళ్ళకైతే రిప్లేస్ ఇయ్యారు
అదే కాదు ఇంకా అందులో ఎప్పుడు ఈ శిఫ్ త్రీ డేస సైకి ఇంకా పోతుంది ఉన్న బోర్
హ్మ్ ఆ మా ఇంటికిలో అట్పోతున్నాయి బుర్ర కూడా అట్లే పోతుంది
నాకు మరీ తెల్ల వెంట్రుకల. వచ్చేస్తున్నాయి నాకు అర్థం కా అట్లా అప్పుడె. ముసలదాన్న అయిపోయానా అని,
అంటే మనము ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు కదా, దా హెయిర్ కి, మనం యాక్చువల్లీ ఫుడ్ ఎంత. తీసుకుంటే ఎంత త్వరగా. పెరుగుతుందంట హెయిర్, మనం ఎడ తింటున్నాం టూ టైమ్స్ కూడా తినట్లేదు ఫు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గామి, ఏం చేస్తుంది మ,
ఊ నాకు గ్రోత్ బానే ఉంటది గానీ, హెయిర్ ఫల్ ఎ. ఎక్కువైపోయి వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అసలు ఎండలో గూడ, ఉండలే పోతున్నాను. నేను వెళ్లి నుంచోలేక పోతున్నాను ఫస్ట్,
మనము నైట్ షిఫ్ట్ చేసి అట్లా అలవాటు అయిపోయింది,
ఊ అయితే ఒక అమ్మాయి, నర్సింగ్ చేసింది అంత ముందు,
హు
అమ్మాయి చెప్పింది అనమాట. మల్టీ విటమిన్స్ వాడు అని,
ఏ
తీసుకున్నాం అను, కుంటాను రూమ్ వచ్చాకా గుర్తుస్తే బయటన్నప్పు గుర్తు రావు,
అవంతే ఆన్లైన్ లో పెట్టుకోవాల్సింది. లేదా ఒకసారి గుర్తు చేయడి బయటికి వెన తీసుకుని,
ఎక్కడా అసలు గంట ముందు. లేస్తాను ఆ క్యాంప్ కి అంత త్వరగా. ఎందు పడతాడో వాడికే తెలియాల,
హు మళ్ళీ ఏమైనా కంప్లైంట్ ఇస్తే సోది చెప్తా,
హు ట్రాఫిక్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు, కొంచం లేక వచ్చిన, నిద్రపోయి లేచి ప్రశాంతంగా ఉండింకి ఉంంటది,
మల్ల మనం లేట్, రాకపోతేమో సెల్ఫ్ పోయినామేమో లేట్ గా వస్తే మాత్రం ఏమో అని ఏడుస్తారు, త్వరగా వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు ఏం రికారులే.
ఉహు ఎక్కడ దాకొచ్చ, చిన్నదే అది కలరింగ్,
కలరింగ్ ఒకటి ఏస ఒకటి, ఆ ఫేస్ ఇంకొకటి రాటెల్ లేవ్ కలర్స్, అ కొన్ని
హు ఇందాగా నేను ఏదో కోపంలో ఉండి నా దగ్గరన్న కేరే అదేంటి పెన్సిల్స్ అన్ని ఇసిరేసా,
ఆ బ్లాక్‌ ది ఇరిగిపోయింది
హ్మ్మ్ ఏదో కోపం అంతే. ఆ బుక్ గూడా అం తెయ్ జేసి నలిగిపోయి
అట్లా చేకు అది హట్ ఐతది పిక్కు
ఆ అవ్వా నేను హట్అయ్యా కాబట్ దాన్ హట్ జేసా
ట్ అయ్యే వాళ్ళకి చూపీ హట్టు
హ్మ్ పాప తర్వాత చేస్తే మంచిగానే మాట్లాడాలి కాకపోతే అని పిస్తాయి కదా ఇప్పుడు మనకేం పని పాట లా క్ మనం ఫోనులు చేస్ నావ మాట్లాడాలనేగదా
హ్మ్ వాళ్ళకన్ వాళ్ళకొ ఒక్కటే ఉంటాయి వక్స్ మనుకు ఉండవా
అందేక్ మనకి పన్లున్నా పక్కన తీసి పక్కన వేసి మరి ఇల్లే కావాలి ఇం కింద కెలి చెప్పా అనమాట అట వస్తే ఆ ఎంత రాదు ఎక్కడు అంటేనే బెటర్ అండి నేను అదే చెప్తున్నాను ఒకవేళ ఇప్పుడున్న దాని మీద ఒకటి వెయ్యి గాని రెండు వేలు ఎక్కువ ఇచ్చినా గాని ఒకే వచ్చేసెయ్యి ఒక రూపాయ్ తక్ కు ఇచ్చినా నువ్వు రామాకు అన్
హ్మ్
మళ్ళీ తవాత నీకే ప్రాబ్లం అవుతుంది ఏమో ఇప్పుడైతే బానే మాట్లాడారు తర్వాత ఎలా ఉండిద్దో తెలీదు ఆ మాట
సరే ఆగు ఉండు మళ్ళి చేస్త
ఆ సరే